వినిపిస్తుందా అండి
ఆ వినిపిస్తుందండి ఎలా ఉన్నా బాగున్నా అండి మీరు ఎలా ఉన్నారు
బాగున్నామండి అంటే మీ వాయిస్ కొంచెం చిన్నగా వస్తుంది
ఆ ఇప్పుడు వినిపిస్తుందా అండి
ఆ కొంచెం ఓకే అండి ఏం చేస్తున్నారు
ఏం లే అండి తింటున్నా మీరేం చేస్తున్నారు
ఏం లేదండి ఇప్పుడే తింటున్నామండి డాడీ కి తిన్నారా అండి మీరు
ఆ తిన్నామండి
ఏంటండి అరగ అరగ అవునా కొంచెం మెల్లిగా వస్తుందండి మీ వాయిస్ సర్ ఏంటండి ఆ ఓకే అండి కానీ మరీ తక్కువ వస్తుందండి మీ వాయిస్ ఎందుకో తిన్నార లేదా అండి మరి
హు తిన్నా తిన్నా
అవున తినలేదేమో అందుకే తక్కువ వస్తుంది మీ వాయిస్ అను కొంతమంది
నాకు తెలిసి ఫోన్ ప్రాబ్లం అండి
అవును అవును ఏం కూర అండి
మాది ఈరోజు టమాటా చారు ఇంకా సొరకాయ అండి
టమాట చారు బాగుంటది నాకు ఇష్టం
అవునా అండి మీకు చేయొచ్చా అండివంట చేయచ్చా కు
ఆ చేయొచ్చ అండి మేము టమాటసారు ఎట్లా చేసారండి
నేను చేయలే అండి మా అమ్మ చేశారు
అవునా అండి మిరియాలు వేస్తే మాత్రం బాగుంటదండి టమాట చారులో
ఉ
మీరు వంటలు నేర్చుకోలేదా అండి
వంటలు చేస్తా గాని కొన్ని మాత్రమే చేయొచ్చు
అవున అండి ఏంటి వేడి నీళ్లు పెడతరా అండి
అలా కాదండి చిన్న చిన్న కర్రీసి ఫ్రైస్ చేయొచ్చు చారులు
అవునా ఎందుకండి మీరు నాన్ వెజ్ మ మీద అంటే మీకు ఇష్టం లేదా అండి
లేదండి తింటా కానీ ఒకసారి రెండుసార్లు చేసా కాకపోతే అంత బాగాలేదు అందుకే ఎప్పుడు ట్రై చేయలే
అవునా చేస్తుంటే చేస్తుంటేనే వస్తుందండి చేయందే ఏది రాదు కదా
మీరేమన్నా పరీక్షలు రాసారండి ఈ మధ్య
ఆ మొన్న రాశానండి కానీ అంత మంచిగా ఏం రాయలేదండి
ఎందుకండి మీ చదువుకున్నవి రాలేవా పేపర్ బా రాలేదా అండి
అసల్ రాలేదండి ఫుల్ చదువుకున్నా అండి దానికోసమే ఫస్ట్ వి చదువుకోలే అండి మాస్ మస్ స్నేహత్రరాలు నేను కూర్చొని మరీ చదువుకున్నామండి కాన్ అందులో నుండి నాకు తెలిసింది ఒక్కటి కూడా రాలేదండి తెల్వనివే వచ్చినాయ్ అవి చేద్దామంటే సమయం అయిపోడండి
ఆ నేను మొన్న ఒకటి అలానే రాసా అండి సేమ్ నాది అదే పరిస్థితి
అసలు సమయం విలువ ఏంటో అక్కడ అర్థమైందండి నాకు ఎంత ట్రై అంటే ప్రయత్నం చేసినా రావట్లేదండి
ఆహా
హలో
నాది అలానే ఉండే అండి మొన్న
అవునా మరి మీరు ఎలా రాశారు
నేను అంతంతేనండి అంత బాగెం రాయలేదు తెలిసినయ్ అనిపించి చేస్తూ కూచ్ కూర్చుంటే సమయం అయిపోయింది
ఉమ్ సమయం ఘోరం గడిచిపోయింది మరి పాస్ అయిత్ అయితర అండి
దేవుడిదయండి దేవుడి దయ ఉంటే పాస్ అవుతాము
అంతే అండి దేవుడి మీద భారం వేసాం మనం చేసేది చేసాం
మ్మ్
ఉగాది పండగ ఎలా జరుపుకున్నారండి మరి
మేము బా జరుపుకున్నామండి మీరెలా చేసుకున్నారు
మేము కూడా బానే జరుపుకున్నామండి ఉగాది తెల్లారే నాకు పరీక్ష ఉండేయండి పొద్దున నాలుగు ఇంటికి లేసి వెళ్ళనండి ఇగా
ఆహా పరీక్ష అ పరీక్ష ఉ ఉదయమా అండి మధ్యానమా అండి మీకు
మధ్యానం సమయంలో పెట్ పెట్టారండి రెండిటి నుండి ఐదింటి వరికి ఇగ నేను ఆ రోజు ఇంటికొస్తే ఇంకోటి అయితది అని మా హాస్టల్ కి వెళ్ళానండి పదకొండు అయిందండి పదకొండింటికి ఆ ము-తాతుంటాడండి గేట్ దగ్గరా అ తాత డోర్ తీియడం లేదు తలుపులు ఎందుకుతీసు ఫుల్ భయం అయిందండి ఇగా మా స్నేహితులు ఇద్దరు వచ్చారు గాని నను తీస్తారనే ఎల్ప్ పోయారు మళ్ళీ ఆయన ఎంతతి ఆ పిలిచిన పల్క్ ట్లే అని ఒక మళ్ళీ వాళ్ళు వెళ్ళి ఇంకో పెద్ద గేటు ఉంటుందండి ఆ పెద్ద గేటు దగ్గర అతనికి చెప్తే ఆ తాత ఈ తాత చేస్తే అప్పుడు తీసాడండి
ఓహో ఎక్కడండి మీ అమ్మాయిల హాస్టల్ ముంద అండి లేదంటే
అమ్మాయిల హాస్టల్ ముందే అండి అమ్మాయిల హాస్టల్ ముందే ఆయన ఇంకా నేను ఫోన్ చూస్తున్నాను గట్టిగా విలవాలి అంటాడుండి ఎంతకు చూతానేమో మొత్తం చీకటి భయం అండి
ఓహో
ఇక ఎనకకి చూడకుండా మా అమ్మ వాళ్ళకి కాల్ చే ఫోన్ చేసి మాట్లాడుతూనే ఉన్నానండి భయమైతుంది మాట్లాడండి అని ఇగా ఆ స్నేహితులు వెళ్ళి చెప్పక ఇక ఆయన ఫోన్ చేసాక కొంచెం ధైర్యం వచ్చి ఇగ కట్ చేసి ఆ అయితేా అదగ థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోయి పడుకున్నా అండి ఎలి వాడుకి కునేసరికి పన్నెండు అయిందండి
లోపలికి వచ్చేసరికి పన్నెండయిందా అండి?
అంటే పదకొండు పదికేమో వచ్చానండి కానీ ఇంకా వెళ్ళి మొహం కాలు చేతులు కడుకునే పడుకునేసరికి ఇగ పన్నెండు అయింది అ తాత కొంచం తీతే పదకొండున్నర వరకు అయిపోయేదండి
ఆహా మంచి పడుకు కొని ఉంటారు ఆ టైంలో ఇక
ఆ ఇంకా అట్లా అన్న కుండా వాళ్ళే ఫోన్ చ్చుతున్నామమ్మా నువ్ పిల్వలేంద అంటుడు పిల్సా తాత అంటే ఫాన్ గాలికి వినపల్లె కావచ్చు అంటుడు మళ్ళా ఇక వాళ్ళు తిడుతారు కదాండి పైన వాళ్ళు ఇక వాళ్ళతో ఏ మన్లె క కట్లా ఏంటండి
ఇంకా మీ ఇంట్లో వాళ్ళు ఎలా ఉన్నారు మీ అమ్మ వాళ్ళు పరి ఆరోగ్యం ఎలా ఉంది
ఆ అందరం బానే ఉన్నామండి మా అమ్మమ్మ వాళ్ళు వచ్చి ఉండేయండి ఇంతసేపు ఆ నిన్న వచ్చారు నేను లేనని చెప్పి అంటే నేను కళాశాలకి వెళ్ళానండి ఐదు రోజులు ఇక తమ్ముడికి ఇబ్బంది అయితుందని వచ్చారు కానీ నేను నిన్న సాయంత్రం వచ్చానండి
ఆహా
ఇక వాళ్ళు ఉండేసి ఇప్పుడే వెళ్ళిపోయారండి
ఆహ మీ అమ్మ ఆరోగ్యం బాగుందా అండి
ఆ బానే ఉందండి ఇప్పుడు
ఆ
మీ అమ్మగారు బాగున్నారా అండి
ఆ బాగున్నారండి
ఉహు నాన్నగారు పనికెళ్లారా అవునా అండి మీరు ఖాళీగానే ఉంటార అండి
చదువుకుంటా అండి నేను విద్యా విద్యార్థినే అండి
అవునా అండి
అ
చదువుకోండి ఇంకా ఏదో ప్రయత్నం చేస్తే మనకు కూడా ఒక రోజు ఉద్యోగం వస్తదండి
ఆ
వెళ్ళుతున్నారా అండి మరి కళాశాలకి మీరు
ఇప్పుడు లేదండి ఇంట్లోనే ఉన్నా మా కళాశాలలో పరీక్షలు అయిన అప్పుడు వెళ్దామని చూస్తున్నా
ఉహ
ఇంకా అయినప్పుడు చెప్తారండి
ఉహు
మా అక్కపెళ్లి ఉంటే వచ్చానండి ఇంట్లోనే ఉన్నా
అవునా పెళ్ళి మంచిగ అయిదా అండి మరి
మంచిగా అయిందండి
అవునా ఎండలు బాగున్నాయండి
అవునండి బయటికెళ్ళలేము అ
ఉ మరి మీరు ఏమేసుకున్నారు చీరన లే లంగావోనీ ఆ
లంగావోనీ అండి
అవున
మా స్నేహితురాలు పెళ్ళిలో వేసుకున్నా అండి అది వేసుకొని వెళ్లాను
అవునా అండి
హ ఆ ఫంక్షన్లో
ఏసీ ఉందా అవునా బత్ తికిపోయారు లేకపోతే ఈ ఎండకి ఇంకా మండుతరండి
అవునండి
హుం
రేపు శ్రీరామనవమి కదండి మీ ఇంట్లో జరుపుకుంటారా
ఆ గుడికి వెళ్ళాలండి కానీ నాకు భయం అండి గుడికి వెళ్ళడం అందరు ఉంటారని మా నాన్నగారని వెళ్ళమంటున్నా మా మామ్మన్ ఏమో మా అమ్మగారు వెళ్ళాలి నువ్వు కూడా అంటున్నారండి
ఆహా మీ అమ్మ ఇంట్లోనే ఉన్నారా అండి లేదంటే మీ చుట్టాల మీ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఎక్కడైనా ఉ
మా అమ్మ గారేళ్ళొద్దండి ఆరోగ్యం బాలేేదు
ఆహా
నన్నే వెళ్ళి వెళ్ళమంటుంది కాని ఇంకా నేను కూడా భయం అండి మా నాన్నగారినే ఎల్లి అక్ష్యంతలు తీసుకొనిరండి కొబ్బరికాయ కొట్టి అంటే నువ్వు కూడా రావాలి అంటుర్రు చూడాలి మీరు వెళ్తారా అండి గుడికి హు పానకం ఇస్తార్ ండగా అండి మీ సైడ్ ఇస్తారా
పానకం ఇస్తారు పులిహోర పులిహోర చాలా బాగా చేేస్తారు ఇంకేదో పప్పులు ఇస్తారండి దాన్న ఏమో అంటారు నాకు అంత గుర్తులేదు ఆ వడపప్పు అండి బాగుంటాయండి అవి
అదే అండి అన్నదానం కూడా పెడతారండి
ఆ మా దగ్గర అప్పుడప్పుడే చేస్తారండి ప్రతి సంవత్సరం ఏం చెయ్యరు
అవునా అంటే చెందలు ఎవరు ఇవ్వకపోతే చెయ్యరు కావచ్చండి
అ మది చెందలాగాదండి ఒక సంఘం ఉంటారు లేదండి కట్
అయ్యో డ్రెస్ ఏసుకొనేళ్తారా
ఆ అవునండి
హు సాంప్రదాయంగా చీర కట్టుకొని వెళ్తే అయిపోవ్ కదండి
కానీ ఇగ నాకు కట్టుకోవడం రాదండి రేపు ఇంట్లో పనుంటది ఆ పనిలో ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఇష్టం లెద్ తార్ నర్మాల్గానే
అమ్మ వాళ్ళకి బాగా పని ఉంటందండి పూజ చేసి ఎల్లాలంటే హుం ఏమో చెప్తున్నారండి ఇంతకు ముందు?
దేని గురించండి?
అన్నదానమా అంటే సంఘలోనన్నారు చూడండి.
ఆ మాకు సంఘం ఉంటదండి, అందులో నుండి కొన్ని డబ్బులు తీసుకొని అన్నదానం గిట్లా చేస్తారు.
అవునా అండి.
ఉమ్
మజ్జిగ ప్యాకెట్లు కూడా పంచి పెడతరా అండి. కొందరు, కొంతమంది ఈరోజు శ్రీరామనవమి అన్ న్నట్టు అన్నారండి.
నవమి ఈ రోజే వస్తుందంటండి, అందుకోసమే అనుం అంటారు ఈ రోజు మధ్యాహ్నం నుండి నవమి అనేసి అన్నారు.
మరి రేపు పెళ్ళి చేత్తే ఎట్లా అండి?
రేపే చేస్తారండి భద్రాచలంలో అయితే రేపే చేస్తరు.
ఉమ్ ఇగ అక్కడ చేసినంకనే ఇక్కడ చేస్
ఆ అక్కడ తలంబ్రాలు పడ్డాక ఇక్కడ స్టార్ట్ చేస్తారు, మా దగ్గర పూజ
సరే అండి మరి నాకు పని ఉంది.
ఆ సరే అండి, ఆ సరే అండి. ఉమ్ జాగ్రత్త మీరు కూడా.